హలో బాగున్నరండి
బాగున్నారు మీరు బాగున్నారా
బాగున్నానండి
ఆ
ఏం చేస్తున్నారండి
ఏమి లేదు ఊరికె ఉన్నాము
ఓకే ఏం లేదండి ఈ వీకెండ్ షాపింగ్ భోదామనుకుంటును వస్తారా
ఆ
వస్తారా మీకు ఆన్లైన్ షాపింగ్ అంటే ఇష్టమా లేదంటే ఆఫ్లైన్ షాపింగ్ అంటే ఇష్టమా అండి
ఆ ఆఫ్లైన్ షాపింగ్ అంటేనే ఇష్టం
ఎందుకండి అలా
అక్కడ మనం ఆఫ్లైన్ షాపింగ్ వెళ్తే మనం నచ్చింది తీసుకోవచ్చు చూసు కోచు అద అది ఎలా ఉందో మనం చూసుకోవచ్చు ఆఫ్లైన్ లో అంటే ఆన్లైన్ లో అంటే లో చూసుకోలేం కదా
ఆ అది నిజమేనండి మీరు చెప్పింది అదే అయితే మీరు ఆఫ్లైనే ఎక్కువ ప్రిఫర్ చేస్తరా అండి
ఆ కొన్నిసార్లు
కొన్ని సాలు అవునండి ఆఫ్లైన్ లో వెళ్ళప్పుడు చాలా బాగా అనిపిస్తుంది మన అట్లానే బయట తినే తినడానికి మంచిగా బయట ఏ ఏ ఎంజాయ్ చేయడానికి
అవును
మంచిగా అనిపిస్తది కదండి
ఇచ్చమే
ఊ మీరు ఎలాంటి క్లోత్స్ ప్రిఫర్ చేశారండి
ఆ టాప్స్ టీషర్ట్స్
ఓకే అండి
హ్మ్
ఉ ఇంకేంటి అండి ఏం లేదండి ఉకే ఉన్నాము
ఉ
మళ్ళీ ఇంకేమండి చెప్పలాంటి మీరే
ఏం లేదు ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను ఫ్రెష్ అయ్యి ఒక చిన్న వర్ కొంటే అది చేసుకుంటూ ఉన్నాను
ఓకే అండి మళ్ళీ మీరు వండుకోవాలేమో కదా ఇప్పుడు
ఆ వండుకోవాలి
ఇది చాలా పెద్ద పని కదా అండి డైలీ త్రీ టైమ్స్ హు వండుకొని తినడం కడగడం మళ్ళీ అట్లా పండుకోవడం మళ్ళీ ఆఫీస్ కి వెళ్లడం డం
అంతే ఇంకా అలవాటు అయిపోయింది రోజు
నిజమే అండి
ఉ
కానీ మనం ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు మనకి టైం సేవ్ అయతది కదా అండి
అవును అది కూడా నిజమే కానీ ఏమో చదువుకుంట
నిజమే నండి అది కూడా కానీ మనం ఆప్లైన్ షాపింగ్కి వెళ్ళినప్పుడు అనుకోండి మనం టచ్ చేస్తాం దాంట్లో ఏమైనా డ్యామేజ్ విండి చూస్తాం
హు
షేడ్స్ ఉన్నా మనకి తెలుస్తాయి కలర్ వేరియేషన్ కనపడదు నాకు నచ్చింది నేర్చుకున్నా కానీ ఆన్లైన్లో ఒక్కొక్కసారి బుక్ చేసినప్పుడు అవి కలరు మనం ఒకటి పెడితే మరోకటి వస్తుంది
అవును నిజమే మళ్ళీ అది చాలా రోజులు టైం తీసుకుంటుంది మన దగ్గరికి రావడానికి
మ్ అది నిజమ్ అండి ఊ ఇంకేంటి అండి విశేషాలు
మ్ చెప్పాలి
ఈ వీకెండ్స్ ప్లాన్స్ ఏంటండి
ఈ వీకెండ్ సినిమాకుపోదమా అనుకోలేద్ కాబట్టి సట్ టె డెఅన్న సండే కన్నా
బాగా చూస్తారా అండి మీరు సినిమాలు
చాలా
ఓకే
ఆ
అయితే బాగా ఎంజ్ చేసారా అండి
ఆ చూడాలి ఇంకా మూవీ ఎలా ఉంటుందో
ఉమ్ నిజమేనండి మనం చేసే వర్కుకి అప్పుడప్పుడు రిలీఫ్ కావాలంటే ఏదో ఒకటి చేయాల్సింది డైవర్షన్ కోసం అంతే కదండి
ఆ అంతే
ము
మీకిష్టమా మూవిస్
మ్ చూస్తానండి అంతా అట్లా ఏం లేదు
ఉమ్
నార్మల్గా చూస్తాం అంతే పర్టికులర్ గానీ ఎమ్ లేదు గానీ ఇంకెం క్కండి
తిన్నారా మీరు
ఆ లేదండి ఇంకా లేదు ఇంకా తినాలండి
ఉమ్
ఉమ్
మీరు కూడా మళ్ళీ కుక్ చేసుకోవాలా
అ ఈ బిజీ లైఫ్తో మనకు చాలా కష్టం అయ్తుంది కదా అండి
అవును
ఉహూమ్ అవ్ ఇంకేంటండి మంచిగా గ్రీనరీ అనిఉంటుందాండి మీ చుట్టూ
అఆ ఉంటుంది పర్లేదు మరి ఎంత
పక్షి
ఆ పా పక్కనొక్కటి ఉంది అందులో బాగుంటుంది అది
ఉమ్మ్ మంచిగా గేమ్స్ ఆడుకుంటారా అండి పాక్స్కి వెళ్ళి
ఉబయటే ఆడుకోము ఇంకా రూమ్ లోనే మొత్తాం ఫోన్ లోూడో
ఓకే అంటే మీకు ఇండోర్ గేమ్స్ అంటే ఇష్టమా అండి
ఇస్తామా అంటే ఇంకెక్కడికి వచ్చినాక అలా అలవాటు అయిపోయింది
ఉమ్అది చిిన్నల ఉడి
ఉఇప్పుడు బయట వరు ఆడుకోవటలెదు
ఉ ఇంకేంటండి విశేషలు చెప్పాలండి
ఉమ్ బాయ్
ఈ మధ్య వేడి ఎక్కువ ఉంది కదా అండి
అవును చాలా ఎక్కువ ఉంది
ఉమ్ ఇప్పుడుప్పుడే చల్లగపేడతంది
హ
ఉమ్
మాకు ఇంకా అలానే ఉంది అసలు ఒక్కోసారి కూడా వర్షం పడట్లేదు
అయ్య అయ్యో మాకు కొంచెం చాలా పడిందండి క్లైమేట్
ఉమ్
ఉమ్ ఇంకెంటి అండి
చ
మాకు బాగానే వర్షం పడుతుందండి స్టార్ట్ అయింది మాకు స వింటర్ సీజన్ వర్ రైని సీజెన్
ఆ మాకు క్లైమేట్ చేంజ్ అవుతుంది గానీ వర్షం పడట్లేదు అసలు ఆ క్లైమేట్ చేంజ్ వల్ల ఇంకెక్కువ ఉడకపోస్తుంది
అయ్యయ్యో మాకి కొంచెం కూల్నెస్ వచ్చేసిందండి అప్పుడే ఉమ్ ఓకే బేర చేగలిగుతనమండి ముందుతో పోలిస్తే ఓకే అండి
ఉమ్
ఉమ్
ఇక్కడ అస్సలు ఎక్కువ వర్షాలు పడవండి ఉంటే చలి లేదంటే ఎండలు అంతే
అయ్యయ్యో
పడతాయి కానీ ఇంకెప్పుడో రేరుగా
రేర్గా ఓ ఓకే లేదండి ఇక్కడ బాగానే పడుతుందండి మంచిగా ఉందండి క్లైమేట్ ఏమంటే ఆ మార్నింగ్ టైం హీట్ ఎక్కువ ఉంటుంది ఈవినింగ్ వర్షం పడుతది ఒక్కొక్కసారి అట్లా దాని వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయండి అది కూడా ప్రాబ్లమే కదండి
అవును నిజమే
ఒకటిగా ఉంటే ఎట్లా అట్లా ఉంటారు
ఉమ్
ఈ ఈ వేడి వల్ల మనం ఏసీలకి ఫ్యాన్లకి అలవాటు అయిపోతుంది ఏమో
ఆ చం
ఆఫీసులో అయితే అలా గడిచిపోతుంది కానీ ఇంటికి వస్తే చాలా ఇబ్బంది అవుతుంది కదండీ
అ అవును మేము ఈ వేడి కోసం అయినా ఆఫీస్ కి పోవాల
ఉమ్
ఉమ్
ఇంకేంటండి
ఏమో చెప్పాలి మీరే
ఇంకేం లేదండి ఇంక డిన్నర్ ప్రిపేర్ జేసుకొని తినాలండి ఇంక అంతే రొటీన్ అండి మనకి వర్క్ కంప్లీట్ అయిపోతది
ఆ
ఉమ్ ఏ టైప్ ఆఫ్ మూవీస్ చూస్తరండి బాగా
ఎక్కువా యాక్షన్ మూవీస్ థ్రిల్లర్ కామెడి
ఉమ్ హ్ హర్రర్ మూవీస్ చూస్తరా అండి
ఆ ఆ చూస్తాను మరీ అంతేమ్ ఎక్కువ ఉండదు కని చూస్తాం
చూస్తారా ఓకే సిరీస్ కూడా బా చూస్తారా అండి
ఆ అవి ఇంకెక్కువ మూవీస్ కంటే
ఓకే సిరీస్ ఎక్కువ అంటే మీరు ఓ టి టి ని ఎక్కువ ఫాలో అయితరా అండి
ఆ
ఉమ్ అంతేలేండి మనకుండే టైమ్ లో బయటకి బోలెం గాబట్ టీ ఓ టీ టీ స్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కంఫర్టబుల్ అది
ఉమ్
ఉమ్ ఇంకేంటండి ఓ టీ టీ స్ లో గూడ బావుంటయండి రీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఓ టి టీ స్ ఉన్నాయి సిరీస్ చాలా వస్తా ఉంటాయి కదండి
అవును ప్రతి లాంగ్వేజ్ వి అవైలబుల్ లో ఉంటాయి మనకు నచ్చినయ్ చూసుకోవచ్చు
చ్చిన లాంగ్వేజ్లో జూస్కోవచ్చు
ఉమ్
ఉమ్ అది గుడా మంచిదేనండి ఇప్పడి ఈ కాలానికి
ఆ
ఉమ్ ఇంకేంటండి
ఇంకా
చెప్పాలండి
ఉమ్
ఇంక సెవెన్ థర్టీ అయితాంది డిన్నర్ టైం అయితాంది గదండి
అవును
ఆ సరే అండి మళ్ళీ డిన్నర్ జేసి మళ్ళీ కాల్ చేస్తా
ఆ ఓకే బాయ్ బాయ్
బాయ్ అండి
హ్మ్